హాయండి
బన్నారా
బాగున్నావు అండి బాగున్నారా
ఆ బాగున్నాండి పండగ పనులు స్టార్ట్ అయినట్టు ఉన్నాయిగా ఫుల్ బిజీ ఉన్నారు కాలేజ్ చేయట్లేదు అసలు
ఆ మా పండగలు సీజన్ స్టార్ట్ అయిపోయింది కదండి చాలా పనులుంటాయి
ఏంతండి పండడుగల అంటే అసలు మినిమం అసలు రెస్ట్ ఫిఫ్టీన్ డేస్ శ్రే ఉండదాండి
మో అసలు మనకు ఇంకేంటంటే ఎవ్రీ మంత్ ఒక టూ ఫెస్టివల్స్ వస్తున్నాయంండి
అవునవునండి ప్రతి ఏ ఫెస్ పల అయినా కానీ మనం కంపల్సరీ చేయాల్సిందే అండి పిల్లల కోసమైన చేయాలి
ఆ అసలు ఫస్ట్ వాళ్ళ కోసమే కదండి ఫ ల్సన్ని వాళ్ళ కోసమే అనుకుంట బహుశా
అసలు మా పిల్లలండి మా మార్చి దగ్గర నుంచి మార్చనే కాదు ఇంగ జనవరి నుంచి చూస్కొండి ఇక మా తే హోలీ ఒస్తది గదా వన్ మంత్ వన్ వీక్ ముందే వన్ ముూ తర్వాత ఇంక మోత్ త్తం ఒక త్రీ వీక్స్ అనుకోండి ఫెస్టివల్ కలర్సే కలర్స్ ఇంకా పిల్లలు
అబ్బో ఆ ఆ అంటే బానే జరుపుతారు ఫెస్టివల్స్ మీరు
ఆ అవునండి పిల్లలు బాగీ స్ట్ చూపిస్తండి ది హోలీ ఒకటి దివాళీ ఒకటి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు పిల్లల్
ఒహో
ఎగ్స్, టమాటోస్ అసల్ క్లీనిం కి నాకే ఇబ్బంది కలగాలి గాని వాళ్ళకి ఇంకా కలర్సే కలర్స్ ఇంకా ఫ్రెండ్స్ కలర్స్
అదేలెండి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెస్టల్స్ అంటే మనకోపిక ఉండాల హుహు
అవునండి అవును మీరు చెప్పింది కరెక్టే ఇంకోటండి ఇంట్ల్ ఇల్లు పెయింటింగ్ ఎయించారా
ఆ అంటే లాస్ట్ ఫెస్టవ్ల్కి ఎపిచ్చామండి లాస్ట్ మంతే మొన్న ఉగాది జరిగింది కదండి ఉగాదిగ కొత్త సంవత్సరం అని చెప్పేస్ దీ కొత్త కొత్తగా ఇంటికి తోర్ణాలు కట్టడం
అవునవును ఉగాద్ చట్నీ గుడ చేస్తారా
అబ్ బ్భా అసలు నేన్ చేశ్న ఉగాది పచ్చడికీ మా వల్ళ అసలు పచ్చడి చేసారా లే మిక్స్డ్ ఫ్రూట్ ఫ్రూట్ పల్డా చేసారా అని ఒక్ ఒకటే ఆడబట్టించారండి అవునం టె అది ఉగాది పచ్చడే చేసా కనండీ ఉగాది పచ్ చ్చడ చేసాగానండి అందులో మిక్స్డ్ ఫ్రూట్సూ సలాడ్స్ అయ్యి ఎసేసరికి అంత పొల్ద లెక్క అయిపోయిందండి అదంత్
అవున కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కట్ సిక్స్ టేస్ట్లు ఉంటాయి కదండి తి తీపి, పులుపు శ స్వీట్, కారం, ఉప్పు అట్లా సిక్స్ భలే ఉంటదండి ఉగాది ఫెస్టివలు అంటే ఆ ఉగాది చట్నీ తాగితే కంప్లీట్ ఉగాది అయినట్టు అంటారు
నిజమ అండి అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇంకోటి ఏందంటే అండి ఆ ఉగాది సీజన్ లోనే అప్పుడే చిగురు ఇస్తా ఉంటాయి మామిడి పండ్లు కానీ కొత్త చిగురు కానీ మ్మ్ అసలా
టైమ్ లో
ఆ అవునండి అప్ ఇప్పుడు అసలు ఆ చ అట్ల మీద అప్పటి వరకు ఎండిపోయి ఉన్న చెట్ల అన్నీ చిగురు కొత్త చిగురు వస్తూ అసలు మనకు ఆ క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఒక ఆహ్లాదకరమైన వాత్ తారణంలో చాలా అద్భుతంగా కనిపిస్త ఆ ఉంటా ఉంటుంది మనకి వాతావరణం అది
అవునండి అవును ఇప్పుడు సంక్రాంతికి కూడా అంతే అండి మా దగ్గర ముగ్గులు పోటీలు పెడతారు ఇప్పుడు గంగిరెద్దుల్ని డెకరేట్ చేస్తారు
మ్మ్ అయ్యో మీకు చెప్పడం మర్చిపోయానండి ఆ లాస్ట్ ఉగాది మన సంక్రాంత్రి కీ మా వైఫ్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి
అయ్యయ్యో అవున అండి చెప్పనే లేద్ దు మర్చిపోయినట్టున్నారు
అండి మర్చిపోయాను కొంచెం కానీ ముగ్గులు అద్భుతంగా వేశారండి మా వీధులో చాలా మందిరి దగ్గర దగ్గర ఒక రెండు వందల మంది ముగ్ ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకొని రావడం అనేది అది తన టాలెంట్ హైలైట్ అండి
అవునండి లేడీస్ అంటే ఇల్లు క్లీనింగ్ ముగ్గులు కంపల్సరీ వెయ్యాలండి
ఆ ఆ అవునండి మా వొళ్ళు అంటే రథం ముగ్గు వేశారు అందులో ఏది గొబ్బెమ్మ అంటారు కదండి గొబ్బెమ్మ ఆ ఆ సంక్రాంత్రికి అంటే కలగలిపి అన్ అన్ని కూరగాయలు ఉంటాయి కదా ఆయన్ని కలిపి అగరవత్తులు పెట్టి అసలు చాలా అద్భుతంగా చేసాం పండగ
అంటే తొలి పండగ అంటారు కదా అంటే తొలి పంట
ఆ మనకు తొలిపంట మనక్ చేతికి అందడం
అవునండి అవును
మ్మ్
ఇంకా మూడు రోజులు మన ది దసరా అదే సంక్రాంతి భోగి కనుమ సంక్రాంతి మూడు రోజుల చేస్తారా అండి మీ దగ్గర
ఆహా మూడు రోజులు చేస్తాం అండి మేము కనుమ కి పొంగలికి మేము కేక్ కూడా కట్ చేసాం అదే రోజు
అవునా ఇది కొత్త అల్లుళ్ళని కూడా ఇంటికి పిలుస్తారన్ ట కదండి కోడి పందాలు కూడా పెడతారట కదా
చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను మా అత్తలు ఇంటికి వెళ్ళాను ఇక అల్లుడిని వాళ్లు చూసుకున్నారండి అసలు నాటుకోళ్ళు ఆ ఆ ఈ మటను ఫిష్ ఫ్రై ప్రాన్స్ కర్రీ చాలా రకరకాల ఐటమ్స్ పెట్టారండి ఫ్రూట్స్ ఆ అవే ఏంటండి ఆ ఇవంటారు కదా మన
ఆయిల్ ఫ్ ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ కూడా పెట్టారా
పెట్టారండి అరిసెలు కారపూస అట్లా
అసలు ఇంకా సంక్రాంతి చాలా పెద్ద పండగ కదండి భోగి మంటలు వేసారండి మీరు
ఆ ఆ అయ్యో మా ఇంట్లో పాత సామాన్లు అన్ని వేసామండి పాత సామాన్లు అన్నీ వేసి మంట పెట్టామండి ఆ నైటు అ ఆ అట్లా ఆ చల్లటి వాతావరణంలో కూర్చొని ఆ ఏది పాత కబుర్లు అన్నిీ ఆ కొత్త కబుర్లు పాత కబుర్లు అన్నీ కలుపుకుంటూ సరదా సరదాగా గడిచిపోయిందండి ఫెస్టివల్
కల్వే చేసుకోకుండా ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిప్ చేసుకున్నాం అనుకోండి ఆ ఆనందమే చాలా వేరండి
ఆహ అవునండి అంతే అంటే ఆ ఈ సంక్రాంత్రికి మాత్తలు మా అత్త మావయ్యాలు ఇంటికెళ్ళాం కదా అండి ఆ నా నాతో పాటు మా వైఫ్ వాళ్ళ చెల్లి వాళ్ళు కూడా వాళ్ స్ సిబ్లింగ్స్ ఉంటారండి ఓ నలుగురు వాళ్ళు కూడా వచ్చారు
అవునా అండి
ఆ హా అవునా
అందరం కా అసలు ఒక టూ త్రీ ఫ్యామిలీస్ కలిపి చేస్తేనే ఒక పెద్ద పండుగలా ఉంటదండి
అవునండి ఆ వాళ్ళతో పాట్ టే వాళ్ళ పిల్లలు మా పిల్లలు అంతా అసలు డ్యాన్సులు ఆ పాటలు ఆ భోగిమంటలు
ఇంకా పాట్ డ్యాన్సులు అంటే ఇంకా మాముూలు అంటారా డీజేలే ఇంకా
ఎట్లా చెప్తారంట అండి నేను విన్నాను
అవునండి దసరా బాగా చేస్తారు అంటే మాది విజయవాడ సైడ్ అండి డి అట్ సైడ్ కనకదుర్గమ్మ దేవిది విగ్రహం పెట్టి నవరాత్రులు చేస్తాం అనమాట తొమ్మిది రోజులు
ఆహా
ఏ పొద్దున్నే లేసి అంటే మడి మడి కట్టుకొని రోజు ఒక ప్రసాదం చేస్ కొచ్చే అమ్మవ దగ్గర పెడతామండి నైవే వేద్యాలు పెడతా ఉంటాము షా మార్నింగ్ డైలీ పొద్దున్నే ఆ తల టు చేసుకుని ప్రసాదం చేసి పెడతామండి ఈవినింగ్ మాత్రం పిల్లలు డీజేకిి బాగా డ్యాన్స్ చేస్తారండి
ఆహా నేను యిన్నానండి ఆ అంటే విన్నమే కాదు ఆ వన్ సపానే టైం నేను కూడా ఒకసారి వెళ్ళాను ఆ ఒక పని మీద యెళ్తే అక్కడ ఉగాది ఆ చి మన దసరా బాబా బాబా ఆ విజయవాడ అంతా ఆ వెలుగుల్లో అసలు ఆ ఇంద్రాద్రి మీద అమ్మవారు కాని బా అసలు ఆ వాతావరణం చూడాలండి ఆ ఫెస్టివల్ వాతావరణం
ఇంకా మాకేంటంటే అండి నిమజ్జనం రోజు ఇంకా చాలా బాగుంటదండి ఒక ఇదొకటనే కాదన్ డి దసరానే కాదు వినాయక చవితి రోజు కూడా అంతే
ఆహాహా అవునండి అసలు వినాయక చవితి ఓవరాల్గా అసలు చాలా బాగా అన్నం తొమ్మిది రోజులు అసలు మా ఇంట్లో అసలు మేము అన్నం వండుకొనంటే వండుకోమంటే నమ్మండి మీరు
అవునండి మనం అనుకుంటాలి కానీ ఇంట్లో చేసిన పులిహార కన్నా ఇప్పుడు ప్రస్ ఇప్పుడు గుళ్ళలో పెట్టుకునే ప్రసాదాలు చాలా టేస్ట్ ఉంటాయండి ఎందు
అవునండి అది మరి అదే దేవుడి మహిమో ఏమోలే కాని
కావచ్చండి కావచ్చు కానీ మనం ఇన్ ట్లో లెమన్ పులిహార కాని మామిడికాయ పులిహార అలా చేస్తాం కాని వాళ్ళు చింత పండు పులిహార చేస్తారండి ఇంగువేసి చాలా బాగున్
అబ్బాబ్బా అసలు ఆ పులిహా ర్లో ఇంగువా ఉంటదండి అబ్బా ఆహా నాభూతో నా భవిష్యత్ అనుకోండి
అవునవునండి ఒక పులిహరనేే కాదండి ఇప్పుడు వినాయక చవితి టైం లో మేము ఉండ్రాళ్ళు ఉంటాయి కదా ఉండ్రాళ్ళు చేస్తాము దేవుడికి పెట్టడానికి ఇంకా ప్రసాదరాలు చాలా రకాలు చేస్తామండి
మా మేమైతే ఇక డైలీ అన్నదానాలే అండి అవి ఎక్కడ మండపం ఉంటే అక్కడికి
అది అంటే అదంతా దే అంటే దేవుడు కూడా మన్
ఆ అవునండి అది కూడా అదృష్టం ఉండాల నిజంగా
డే ఇప్పుడు మనం అన్నదానాల టైంలో మనం మనకి ఇష్టమయి తే మనం రైస్ గానీ ఏమన్నా పప్పులు గానీ ఏమన్నా మనకిస్ మనకి తోచినంత మనం కూడా హెల్ప్ చేయొచ్చు
ఆ అవునండి నిజంగా ఇప్పుడు మనం అంటే అట్లా వెళ్తాన్నాం అనే కాదులే గాని అండి మనం వాస్తవంగా వెళ్ళిన కాడ కూడా మనం అంత ఇంతో మన వంతకు మనం సహాయం కూడా చే చేయాలండి చేస్తా ఉంటాం నిజం అండి
అట్లా చేస్తే మనకు కూడా కొచ్చె తృప్తికి కూడా ఉంటదండి
ఆ ఆ న కాదండి మొన్న మీరు రంజాన్ మొన్న రంజాన్ కూడా బాగా జరుపుకున్ కున్నార్ వని విన్నాను
అవునండి అవును అవునండి మేము నమ్ నమాజ్ చేస్తాం కదా రోజా విడిచేటప్పుడు అంతా మేమ్ మొత్తం ఎం తినమండి రోజా విడిచేదా
అబ్బా అది నిజం అండి వన్ మంత్ అసలు ఆ కఠినమైన ఫాస్టింగ్ తో ఉండి ఆ అన్ని ఫ్రూట్స్ తోనే ఉండి అసలు కట్ ట్టిన పరీక్షలు దాటుకుంటూ అంత అద్భుతమైన పండగండి వాస్తవంగా
ఆ మా షాపింగ్ అంతా చార్మినార్ సైడే ఉంటదండి చార్మినార్ అంటే మీకు తెలియందేముందండి మేము చాలా అంటే డెకరే బాగా లైటింగ్ ఎక్కువ ఉన్నాయి ఐటమ్స్ తీసుకుంటాం అనమాట బ్యాంగిల్సే గాని జ్యువెలరీ గాని అక్కడ చే చార్మినార్ దగ్గర గాని ఇప్పుడు ఇటు సైడ్ కూడా చాలా బాగుంటాందండి మదీనా సైడ్ కూడా చాలా బావుంటాయ్ మా సిబ్లింగ్స్ ఉన్నారండి మేము ఫోర్ మెంబర్స్ అనమాట అంటే మా కజిన్ సిస్టర్స్ కూడా ఉన్నారు అందరం కలిసి ఓకె మోడల్ డిఫరెంట్ కలర్స్ తీస్ కుంటాం అన్నమాట
ఆ హా
అట్లా మనకు కూడా చూడ్డానికి గూడా బావుంటుందని అక్కడికెళ్ళి తీసుకుంటాం అండి చాలా బాగుంటాయ్ అక్కడ కలెక్షన్స్ కూడా
ఆహా ఇది మొన్న రీసెంట్గా క్రిష్ణమాస్ క్రిస్మస్ మీ సిబ్లింగ్స్ క్రిస్ట్ మస్ బాగా చెప్పుకున్నారని
అవునండి అవును ఇంక క్రిస్మస్ గురించి చెప్పనవసరం లేదండి ఆ అప్పుడు డెకరేష్ చర్చి ఎంత డెకరేట్ చేయడమే గాని క్రిస్మస్ తాత లాగా శాంట క్లాస్ లాగా రెడీ అవుతాం అనమాట
ఓకే ఓకే ఆహా ఓ ఓ హో
టాము మళ్ళీ అమెరికా వాళ్ళు వచ్చి మాకు గిఫ్ట్ బాక్సులు ఇస్తారండి పిల్లలకి
బాబా అసలు
ఏంటండి ఒక చిన్న పెన్సిల్ ఇచ్చినా గాని పిల్లలు చాలా హ్యాపీగ ఫీల్ అవుతారు చిన్నోళ్ళు కదా
అవునండి అట్లాంటిది ఒక గిఫ్ట్ బాక్సే ఇస్తే వాళ్ళు అసలు వాళ్ళ ఆనందం చూడాలండి ఆ టైమ్ లో
అవునండి సరే అండి ఓకే అండి బాయ్ అండి
ఓకే అండి బాయ్ అండి